ఆ
హాయ్ అండి
ఏంస్తున్నారండి బాగున్నారుా
హు
మేము కూడా బాగున్నాం అండి పిల్లలు అందరు బాగున్నారా ఉ
ఎం పడుకున్నారా
ఆ పిల్లలు పడుకున్నారండి ఏంటండి
మా పిల్లలు కూడా పడుతున్నారండి ఇప్పుడే టైమ్ అయితుంది కదా మళ్ళీ స్కూల్ అ వెల్ తారండి స్కూల్కి వెళ్తేారు మార్నింగ్ లేవ్వాలి వెళ్ళాలి
మ్ ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయి
స్టార్ట్ అయితలెవ్ అవును మండే నుంచి ఆఫ్ డే స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇంకా మార్నింగ్ లేవ్వాలి ఇప్పటికే సేవన్కి లేయడానికే వాళ్ళు కష్టంగా లేస్తారు కానీ ఇంకా రేపటి నుంచి అంటే ఇంకా ఆ మండె నుం ఇంకా కష్టం ఇంకా
హ అవును ఎందుకంటే పిల్లలకు కూడా నిధులో సరిపోవాలి కదా నైట్ కొంచెం లేట్ గా పడు ఉంటారు కదా
ఆ నయిట్ కొంచెం తొందర పడుకో ఇటాలీ ఇ మార్నింగ్ సిక్స్క లేవాలి ఎయిటికి అంటే సెవెన్ సెవెన్ ఫిఫ్టీ క అట్లా స్కూల్ లో ఉండాలి వాళ్ళు అంటే మార్నింగ్ సిక్స్ లేపాలి వాళ్ళని రెడీ చేయాలి ట్ట చేయాలి వాళ్ళందరినీక తొందర టైం కు స్కూల్ కు పంపించాలి
అవునవును దవాలు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేసి బ్రష్ చేసుకొని
అ లేే లే మ కస్త ష్టం లేేవడమే కష్టం లేస్తా మంచిగానే పోతారు స్కూల్ కి లేస్తుంటే లేచ బ్రష్ చేసుకోవడానికే బాగా బద్ధకం
అవును ఇ పిల్లలు అంటేనే అంతా ఇక
ఓన్లీ బ్రష్ వేసుకునే వారికి తర్వాత మళ్ళీ చకా చక్క రెడీారు రెడీ అవుతారు స్నానం చేస్తారు మంచిగాని మంచినే వెళ్తారు వెళ్ళామని మాత్రం అనదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీగా బ్రష్ చేసుకోవడమే వాళ్ళకి ఇంత ఇబ్బంది
హ్మ్మ్ అది కూడా పిల్లలు కొంచెం పెద్దగా అయితుంటే ఆ చేంజ్ అయి తనే ఉంట వాల కూడాడదల్ వస్త వగరా
హాలిడేస్ ఎప్పుడు వస్తాయి హల్డీస్ ఆ రోజు రోజు రేపు హాలల్డే రేపు హాలల్డే అని చెప్పి పంపి ఇవ్వడమే కావాల రే ఫల్డే రే ఫాల్డే అని వన్ వీక్ వం దివాళి సండే ఒకటి వస్తుంది మళ్లీ రేపు హాలిడే రేపు మళ్లీ మళ్ళీ వన్ వీక్ హాలిడేస్ హాలిడేస్ అని పంపిచాలి నెక్స్ట్ నెక్స్ట్ డే సండే వస్తు ఒక సండే కోసం అవును
ఒక సండే కోసం సిక్స్ డేస్ కష్టపడాలి.
వెళ్ళాలి ఎవరికైనంతే చిన్న ఏజ్ లో ఇగ ఆ ఏజ్ లో ఎవరికి స్కూల్కి వెళ్ళొద్దనే ఉంటది.
అవును ఎందుకంటే వాళ్ళది ఆడ కునే వయసు కదా ఇంగ ఇప్పుడు స్కూల్ కెళ్ళినా కూడా పిల్లలు ఎట్లా అంటే ఊరికి ఆ చదవడం రాయడం ఎక్కువే ఇక్కడే ఏస్తారండి మరీ చిన్న వాళ్ళయితే కొద్దిసేపు రాసినట్టు చేస్తారు చదివినట్టు
ఎక్కువ అయితే పడుకోబెట్టడం ఇప్పుడున్న ప్రకారం ఇప్పుడున్న స్కూళ్లలో ఎక్కువ ఏముంటది ఎక్కువస అసలు చదవడం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఏం పెట్టరు. బట్టి బట్టీయడం చదిపించడం వాళ్ళలకు ఏ ఒకటి చెప్పినావా అంతే ఇంకా వాళ్ళతో రాపిచ్చినా వాళ్ళతో ఒక
అయిపోయింది అంతేగాని ఒకటి చెప్తే ఒకటి చెప్తే నాలుగు ఆలో చించే టట్టు మాత్రం చేయట్లేరు
నేన్ చెప్పిన వీళ్ళకి అర్థమైందా ఒకరికి అర్థం అయితే ఒకరికి అర్థం కాదు
అవును అర్ధమైన వాళ్ళు అర్ధమైన వాళ్ళు ఏమనరు అర్ధం అర్ధమైన వాళ్ళు ఆ అని ఓవరాక్షన్ చెస్ అర్థం కాని వాళ్ళు ఇగ అర్ధం కాలేదు అనంటే ఎందుకు అర్ధం కాలేదు అని అడుగుతరేమో అని సప్ బ్రేక్ కు
వాళ్ళకి ఎట్లా అర్థమయ్యేటట్టు చెప్పాలి. వీళ్ళకి అనేది అయితే ఆలోచించరు ఇప్పుడున్న స్కూల్లల్లో అయితే వాళ్ళలకు మార్క్స్ వచ్చినాయా లేదా అంతే ఇంక ఎగ్జామ్ రాపిచ్చినమా వాళ్ళకి మార్క్స్ ఒచ్చినాయా పేరెంట్స్ కు చూపిచ్చినవా
ఉమ్ అంతే ఇది గాదు ఎట్లనన్న రానీ వాళ్ళ మైండ్లున్న ఉండపొ కొన్ని అంతే
మ్ కొన్ని నెలల ఉంటే అసలు అప్పుడు గవర్నమెంట్ స్కూల్. లే ఉండేది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని తగ్గి పొయినై ప్రైవేట్ స్కూల్ అయినై అయినా గూడా ప్రైవేట్ స్ స్కూస్కె పంపిచ్చి నా గూడా ఈ సిస్టమ్ బా లేకున్నా అట్ టే పంపిస్తరు ఎంత ప్రైవేట్ స్కూల్ బాగుండదు అని చెప్పినా అయినా ప్రైవేట్ స్కూల్ కే గవర్నమెంట్ స్కూల్ కు పంపివ్వాల ట్టే మో
ఉమ్ ఒక్కొక్క దగ్గర అపిస్తు వాళ్ళు పంపిస్తాళ్ళు గదా ఒకవేళ ఈడ కూడా అట్లనే మార్క్స్ వచ్చినయి అనుకో అయ్యో అక్కడికి పంపిస్తే బాగుండేమో ఇంకా ఎక్కువ వస్తే ఏమో అని ఆ ఫీలింగ్ ఉండ్ టది
కనీ ఇవాళ రేపు చదువుకుంటనే గదా ఫ్యూచర్ ఉంది
పిల్లలకి ఇంకా అంటే స్కూల్లో చెప్పినందానికంటే మనం పేరెంట్స్ చెప్పిందే ఎక్కువ ఉంటది అసలు పేరెంట్స్ దగ్గర నేర్చు తీకునేదే ఎక్కువ ఉంటది పేరెంట్స్ గా మనం చేసేదే ఎక్కువ అసలుయితే స్కూ లో అయిత్ వాళ్ళు చదువు చెప్ చెప్పినమా మల్లా అయిపోయిందా అన్నట్టే ఉంటది గని పిల్లలకి ఫస్ట్ మనం నేర్పించాలి మీ పేరెంట్స్ నేర్పిస్తేనే బెట్ తెరసలు
అవును ఎందుకంటే ఎందుకంటే పిల్లలు స్కూల్లో వంద మంది ఉంటరు
ఆ
వొంద మంది మీద టీచర్స్ కాన్సన్ంట్రేట్ జేయలేరు గదా ఆ అదే ఇంట్లో ఇద్దరు పిల్లలే ఉంటరు గాబట్టి మం ఇప్పుడు మదర్ ఒక్కరే ఉంటరు ఫాదర్ ఒక్కరే ఉం కాబట్టి వాళ్ళకి చెప్తే కొంచెం తొందరగా అర్థం అయితది
అవును మనం స్కూళ్లో ఇంత చదివిన దాని కంటే ఇంటికి వచ్చినాక ఒక వన్ మినిట్ అట్లా వన్ అవర్ బుక్ బట్టి చదివిన దానికి పిల్లలకు మనం చదిపించినా దానికి తేడా ఉంటది వాళ్లే వన్ అవరూ స్కూల్లో జచదివి మీ రిపీ రై రిపీర్ చేస్తే వాళ్ళకింగ అప్పుడ్ నాలెడ్ డ్జ్ పెరుగుతలేదంటే ఇంగ స్కూల్లో చదివిర్రు కదా, మంచి స్కూల్లో వేసినాం కదా దాంట్లోనే చదువుతార్ లే. అనేసి వాల్లే జెప్ పట్టించుకున్ స్తార్ వాళ్ళే చేస్తార్ లే అని మన వర్క్ మనం చేసుకుందాం అన్ టే ఇంగ వాళ్ళల్లకు బాగా ఇబ్బంది అయిపోతది
జనరేషన్ ఎట్లుందంటే మనమే ఏ స్కూల్ పంపించినాం పిల్లలన్నీ స్కూల్ పంపించినం అంతే
అ చదువుకుంటరు మళ్ళీ అనుకుంటరు పేరెంట్సు, ఆ మళ్ళీ ఇంకా కొంతమంది పేరెంట్సుకి ఏముంటదంటే దాని మంచి. పెద్ మంచి స్కూల్లో వేసినా పెద్ద కాన్వెంట్ స్కూల్లో వేసినా. వాళ్ళే అన్ని చూసుకుంటారు వాలే కంపల్సరీ మంచిగా చదువస్తేట్టు జెస్తరు అంతే అని అనుకుంటరు కొంతమంది పేరెంట్సు కానీ ఇట్లా మనం పట్టించుకుంటేనే పిల్లలు ఎప్పుడైనా ఒకరు మా నాక్ తెలిసి ఒకసా ఒక విషయం జరిగింది. ఏంటంటే ఒకరు అనుకున్న అంటే వాళ్ళు ఏంటీ ఐరన్ షాప్ అంట వాళ్ళది. అయితె వాళ్ళిద్దర్ పిల్లల్ని ఒక స్కూల్ల ఏశిరంట పెద్ద స్కూల్ మంచిగా ల్యాక్స్ రూపీస్ లో ఉంటదంట ఫీజు. అ సరే మంచిస్ స్కూల్ ఏశనం కదా ఇంకా మా పిల్లల్ని మేము వర్క్ చేసుకోవచ్చు, కష్టపడి వాళ్ళ ఫీజు కడితే వాళ్ళు చూసుకుంటుర్ మొత్తం. అనేసి వాళ్ళనుకున్నరంట అనుకొని పిల్లల్నిగా ఎప్పుడు హోంవర్క్ రాసిర్రా అని లేదంటే, చదివిర్ర అని ఎప్పుడు ఒక్కసారి కూడా అడగలేదంట. వాళ్ళు సెవెంత్ క్లాస్ తు అట్లా సెవెంత్ ఎయిట్ క్లాస్ కి ఒచ్చినాక ఒకసారి ఎందుక్ కొ రిలేటివ్స్ఒ ఎవరో వచ్చి వీళ్ళ చదవం ఏదో చదవమనో ఏదో రాయమనో అంటే వాళ్ళక్ ఒస్తలేదంట అప్పుడు ఇంక షాక్ ఇంగా వాళ్ళ పేరెంట్సు అరే ఎందుకు రాదని అంటే నేన్ చూసరి ఇగ వాళ్ళిద్దరిని తీసుకోవయి స్కూల్ లో తీస్ కెళ్తే వాళ్ళకి ముందు చూపించి బుక్ రీడింగ్ చేయమంటే చేస్తలేరంట
చేయరు ఎందుకు చేస్తరు అంత మందిల ఒకరిని పట్టించుకోవాలంటే పట్టించుకోలేరు కదా.
ఇప్పుడు ఎట్ల మరి ఎట్ల మా పిల్లలు ఇంత మంచి స్కూల్ వేసి మేము ఎంత కష్టపడి చదివిపిస్తున్నాం. మీరు జద్ మీర్ ఎట్లా మేడం ఎ ఎట్లా రాకుంటే ఎట్లా మా పిల్లలకని వాళ్ళు అడిగితే ఏమంటున్నారు వాళ్ళు పేరెంట్స్ మీదనే వేసిర్రు ఇగ మేము రోజు డైరీలో వర్క్ పెట్టిస్తున్నా మీరు చూస్తున్న అసలు మీరు సైన్ పెడుతున్నరా కనీసం ఎప్పుడైనా హోంవర్క్ రాసిరా అని అడిగిర్ర మీర ఎప్పుడైన మీ పిల్లల్ని చూసిర్ర చెక్ చేసిర్ర అట్లా చెక్ చేస్తే పిల్లలకు చదువు వస్తాది కాని నార్మల్ గా
ఇప్పుడు మనం అక్కడ చదివిన్ అక్కడ వాళ్ళు చదివీళ్లు వాళ్ళ కొ చ్చు అని మనకి ఎట్ల తెలుస్త్ స్తది మన ముందు వాళ్ళు ప్రాక్టికల్ గా చేస్
ఆ మ స్కూల్లో ఏం చెప్తారు న్నరు కదా స్కూల్ల
మనం రాగానే అడగాలి పిల్లల్ని అడగాలి ఏం పెట్టి చీల్లు ఏం చదువ్ కున్నావ్ ఏం నేర్చుకున్నవని అట్లాంటివి అడుగుతే వాళ్ళు వాళ్ళకు రివైజ్ చేసినట్టు అనిపిస్తది ఏం లేకుటా వాళ్ళు వచ్చిల్ల పోయిల్లా అన్నట్టుంటే ఏం వస్తది
మా పిల్లలు మా పిల్లలు చదువుతున్నారని వాళ్ళు అనుకున్నారు మేము చదువు చెప్తున్నాం లే అని టీచర్స్ అనుకున్నరు పిల్లలు ఏంటి మంచిగా స్కూల్లో చేే చేసిరు తప్పించుకున్నరు ఇంటికి ఒచ్చినంక ఎవ్వరు అడిగేటోళ్ళు లేరు ఎవరు భయం లేకుండాయ్ పోయింది దాని వల్ల ఇంగ వాళ్ళకు చదువ్ అనేది వర్క్ బిజీలో ఉండేసి అలా హు అయిపోయిం ఇగ వాళ్ళకి అసలు అంత నెగ్లెక్ట్ అనేది ఎక్కువ ఫస్ట్ ప్రిపరెన్స్ పేరెంట్స్ మీద అందుకే ఫస్ట్ పేరెంట్స్ బట్ ట్టే పిల్లలు ఉంటారు మనం యి ఇంటి దగ్గర రిచేప్ చినా మళ్ళీ రీడ్ చదిపియడం అంటే ఇంకా ఫ ఇంట్లో మనం మాట్లాడుకోవడం లాంగ్వేజ్ అయినా ఏదైనా ఫస్ట్ పిల్లలు తల్లిదండ్రల నుంచి నేర్చు
అవును మనం మాట్లాడే ఆశతోనే వాళ్ళు మాట్లాడ్
మాట్లాడుత మనం ఎలా మాట్లాడితే మనం ఏం చేస్తే వాళ్ళది చేస్తారు ఫస్ట్ మనం మనం మన పిల్లల ముందు కరెక్ట్ ఉంటేనే మిగతా వాళ్ళు ఎవరైనా వేరే వాళ్ళ ముందు పిల్లలు కరెక్ట్ ఉంటారు
అవును అది కరెక్టే పిల్లలిప్పుడు మనకు స్కూల్స్ లో కూడా చెప్తారు కదా మేము కాదు చెప్ ప్పడమే మేము ఇక్కడ చెప్తాము నిను ఇక్కడ చెప్పిన దానికి కి మీ పిల్లాడికి ఎంత వరకు చదువు వస్థంది అనేది
ఆ వాళ్ళ నైన్ కి పేరెంట్స్ తోని చెప్పినా కూడా ఇక్కడ ఒక టెన్ పర్సెంట్ చె వాళ్ళకు కవర్ అయిపోయి హండ్రెడ్
ఆ సరే వస్తాంది కదా అని పిల్లలకు చదువు వస్ వస్తాను కదా అన్న ఆలోచనతోనే ఉండిపోతారు
స్కూ లో నై పర్సెంట్ నేర్చుకొని వస్తారు ఇంటికి వచ్చిన ఒక టెన్ పర్సెంట్ చదవకుండా చదువుకోకుండా ఉండేసరికి
ఏమనిపిస్తది అప్పుడ ఏమనిపిస్తుది పేరెంట్స్ కైనా ఎవరికైనా అరే ఎంతగానో మార్క్స్ వచ్చ చిన అంతగానం చదివింది అని టీచర్ కనిపిస్తుంది సార్ కనిపిస్తుది ఇవితల పేరెంట్స్ కనిపిస్తుంది కానీ అక్కడ స్టూడెంట్
జ కర్లర్ ఇదే వంత మా చెనాలి ఎప్పుడైనా నాలెడ్జ్ అనేరుగు ఉ మాకా అ మనం పటించకోవాలికోసం
ఉ పళని మనం పట్టించుకొని మనం పెద్ద పెద్ద కాలేజ్లలోనో స్కూల్స్ న
అస వాళని ఏ చిన్న దాంట్లో వేసినా పర్లేదు ఎట్లాంటి స్కూల్ వేసినా పర్లేదు వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు చదువుతారు మనం ఇంటికి వచ్చినాక ఒకసారి చెక్ చేసుకో పోనీ వాళ్ళు ఎట్లా చదువుతున్నారు మనం చెక్ జేసినా మనం భయం ఉన్నా చాలు వాళ్ళకి ఇంటిద స్కూల్ కి వెళ్ళినా వాళ్ళు చెప్పే స్కూల్లో చెప్పే నేర్చుకుంట్రూ ఇంటికి వచ్చినాంకా చదివిదంటే వాళ్ళు ఏ స్కూల్ ఏ కాలేజైనా పర్లేదు
అవును ఇప్పుడు స్కూల్లో పది సార్లు జెప్పినమ్ చట ఇంటికి రాగానే ఒక్కసారి జెప్తారు
ఆ ఒకసారి జేప్తే అయి అయిపోతుంది
ఆ అదే ఒక్కోసారి పిల్లలకు వంద సార్లు జెప్పిన రాని పిల్లలు కుడా కొంతమంది ఉంటారు
అవును వాళ్ళకి వాళ్ళ వే లో జె ప్పాలింకా వాళ్ళకి ఎలా జేప్తే వస్తాదనేది పేరెంట్స్ దగ్గర తెలుసుకోవాలి పేరెట్స్ జూసుకోవాల్ టీచర్స్ పేరట్స్ కలిసి మాట్లాడుకుంటే అది వాళ్ళకి ఎట్లా జెప్పాలనేది ఆలోచించుకొని చెప్తే అట్ల వస్తది ఇంకా ఎంత చేప్పిన రానోలు, కొంతమంది ఉంటారు ఇగ వాళ్ళ కోసం సపరేట్ డిస్కషన్ జెసుకొనైనా చెప్పుకోవాలి.
ఆ వాల్పా ఇప్పుడు చే ప్తారు కాకపోతే దేనికోసం చేప్తారు. మళ్ళ స్కూల్ రేపు డే కోసం జెప్తారు.
అ హ్మ్
పిల్లళ్లకు స్కూల్ రెపుటేషన్ కోసం జేప్తారు. పిల్లల ఫ్యూచర్ కోసం, పర్వాల్లే
ఓకే అండి ఓకే అండి మ రి బాయ్.